హలో
ఆ ఏం చేతనావ్
ఏముందే ఏం లేదు మీరు హలో
ఏం లేద్
అ
ఆ ఏం లే ఖాళీగే ఉన్నాం బావున్నావా
పని అయిపోయిందా
ఆ అయిపోయింది
ఏం కర్రీ జేస్నవ్
అయిపోయింది అయిపోయింది ఇప్పుడే అయిపోయింది
ఒకటిన్నర అయింది ఇప్పుడు అయిపోయింద
నువ్వో ఆ ఇగ ఏం చెత్తం మరి ఇగ పిల్లల్ని పంపించినాకా పొద్దునా టిఫిన్ జేసినావన్ ఆ టిఫిన్ చేసి బాల బాక్సూ పుదీన రైస్ జేసి పెట్టిన అన్నటి ఇప్పుడు సి ఇంత ముందే పన్నెండు గంటల క ట్నినా అన్నం కూర వండి తిన్నాం ఇప్పుడే
ఆ టిఫిన్ చేసిన బోల్లే బొచ్చెడు పడ్డాలె బోల్దోమి మళ్ళా చాయలు వెట్టి వాళ్ళకు బాక్సులు గట్టి పంపిచ్చి
ఆ
మ్మ్
వారిని పంపించినాం అంటే ఇక పెద్ద పని తీరినట్టు అనిపిత్తది మళ్ళ వాళ్ళ బోయన అప్పనించి ఖాళీగానే లేము అసలు వాళ్ళని పంపించినాక మళ్ళా బట్టలు పిండి
ఇల్లూకి మళ్ళ బోల్దోమి మళ్ళా లంచ్ కి ఏదన్నా ఒకటి ప్రిపేర్ జేత్తనే ఉండాలి
ఆ ఇప్పుడు ప్రిపేర్ జేసినంక అలా వాళ్ళకి సాయంత్రం వచ్చినంక మళ్ళ ఏదన్న ఒకటి అడుగుతారు కదా రావంగానే
స్నాక్స్ జేయాలి మళ్ళీ ఇంత జేసినా మళ్ళా ఇ పొద్దుదాక ఇంటికన్నే ఉంటాలే ఏం జేత్తెర్లె అనే అంటారు
అన్న పేరు ఆ ఇంటికాన్నె ఉంటాలు కదా ఏం జేత్తాలు వీళ్ళు అంటారు గాని అస్సలు ఇంటికనుళ్ళకే ఒక్కసారి ఆ తెగులు ఎక్కువ ఉంటేనే అన్ని పనులు జే అన్ని పనులు జేత్తం చేసినా కూడా మళ్ళీ ఇంటికా ఉన్న పేరే
ఇంటికడ్నె ఉంటనవ్ ఏం జేత్తనవ్ ఖాళీగానే ఉంటానవ్ కదా
ఆ అంటారు ఆ
ఇంటి పని ఏర్పడకుండా ఉంటది తెలవని పని అది
ఆ తెల్వది ఇగ ఆ సరి ఇప్పుడు లేసిన గాంచి ఇగో ఇప్పుడు కూర్చున్నాం మే నేను ఏయ్ ఏం చేసింది.
మళ్ళీ ఇంకొక అర్ధగంట అయితే మళ్ళీ పిల్లలకి స్నాక్స్ జేయాలి
స్నాక్స్ జేయాలి మళ్ళ సాయంత్రం ఊకాలే మళ సాయంత్రం దోమాలి తిన్నై
బ
బట్టలు దియ్యాలి ఆ మళ్ళా మరత వెట్టాలె
మ్మ్
చవెట్టాలి వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ ఇల్లు మొత్తం నీటిగ ఉంచాలె
మళ్ళీ వ్రాళ్ళు రాగాన్నే హోం వర్క్ జేయించాలె
హోమ్ వర్క్ జేపియాలి వాళ్ళకి స్నాక్స్ జేసియ్యాలి వాళ్ళు దిన్నాక మళ్ళా డిన్నర్ కు మళ్ళీ ఏం జేయా మళ్ళ తినిపియాలి వాళ్ళకి
మళ్ళా పొద్దుగాల టిఫిన్ ఏం చెయ్యాలి మళ్ళా పప్పులు నాన
నాన వొయ్యాలి రుబ్బాలే ఒక్కసారి కూడా అసలూ ఎప్పుడు ఒక గంట ఉండేది గానీ ఎందుకు ఒ ఇట్లా ఒక పేరు వెట్టి ఇలా ఇంటికె ఉంటాలి ఏం జేత్తాలని ఇప్పుడ్ల మహిళలనూ ఆడళ్ళోను ఇంటి దగ్గర ఉండే వాళ్ళని ఎక్కువ లెక్క జేయరు ఇంటికాన్నే ఉంటాది కదాయి ఏం జేత్తాంది అని అంటారు కానీ అస్సలు ఇంటి కానోళ్ళం పనే తీరదు అసలు అది ఏర్
సరే ఇగ టైమ్ కి కూడా తినం సరిగా టైం కి తినం వాళ్ళు వదిలేసింది వాళ్ళకు వాళ్ళు తినకుండా ఉన్నది వాళ్ళు మిగిలిచ్చింది అట్లా తింటాం సరిగా మూడు పూటలు కూడా తినాం టైం టు టైం భోజనం చెయ్యం
చెయ్యం
ఉ అసలు రోజు మొత్తం ఎంత పని చేేసినా ఒడువదు
తీరదు
ఏం చెత్తానవ్ ఇంటికాన్నే ఉంటానవు ఏం చేత్తన్నవ్
పేరు
ఈజీ గా తీసి పడేస్తారు ఒక్క రోజు వాళ్ళ చేయమని చూస్తే అప్పుడు అర్థం అవుతది
అవును వాళ్ళు అసలు చెయలేరు అని ఇగ మాటలునమంటే అయితే అంటారు
వాళ్ళ టైలు వాళ్ళ షూస్లు
ఆ వాళ్లు మంచిగా గుర్తు పెట్టుకొని నీ
ఏది ఎక్కడ పెట్టాన్నే అక్కడ వాళ్ళకి టైంకి ఇద్దే అనగానే తెచ్చి
తెచ్చియలే ఆ
ఏ పని అయినా వాళ్ళకి దగ్గరగా చేసి పెట్టాలి
చేసి పెట్టాలి చేసి పెట్టిన కూడా చేయలేదని
పండుగలు ఏమైనా పూజలు ఉంటే ఇంకా ఇల్లు మొత్తం క్లీనింగ్ చేయడానికి
ఆ ఒక రోజు పడుతది ఎవరు హెల్ప్ చేస్త ఉన్నారు ఏం లేదు ఇల్లు దులుపాలే ఇల్లు కడగాలి ఆ బట్టలన్నీ పిండేయాలి కొత్తయ్ పాతయ్
అంత డీప్ క్లీనింగ్ చేయ్యాలి ఒక్కళమే మళ్ళా మా ఎవ్వల్దీ వాల్లే చేసుకోవాలి ఒక తోడు ఉండరు బోల్లన్ని తోమాలి ఇంట్ల బోల్లన్ని
ఇంట్లో ఉన్న బోల్లన్ని తోమాలే కడగాలి వాటి ఎండ పెట్టాలి మళ్ళా బోర్లీయ్యాలి బట్టల అన్ని పిండాలి
కనీసం వీళ్ళు కూరగాయలు కూడా కట్ చేసి ఇయ్యారు
కట్ చేసిఇయ్యరు కూరగాయలు కూడా కట్ చేసి ఇయ్యరు మల్ల మీదికెళ్ళి
మళ్ళీ ఇటు కట్ చేసుకోవాలి ఇటు చట్నీ పట్టాలి ఈ మూడు నాలుగు పనులు ఒక్కసారే చూసుకోవాలంటే ఎవరి వళ్లనైనా వీలైతదా
కాదు
మ్మ్ హ్
చెయ్యాలి చేసినా మళ్ళ దానికి అందియ్యాలి కానీ దానికి గుర్తింపు మాత్రం లేదు ఏన్నాడోత్తదో ఏమో అసలు అసలు ఇది హౌస్ వైఫ్ అనే వాళ్ళు
జ్వరం వచ్చినా మనకు లీవ్ ఉండదు లే రెస్ట్ ఉండదు ఎనీ టైమ్ చేస్తనే ఉండాలి వాళ్ళకి సండే హాలిడేస్లు ఉంటాయి
జ్వరం వచ్చి పండుకుందామన్నా కూడా అమ్మో పిల్లలస్తే స్కూలు మనం చేయపోతే వాళ్ళు స్కూల్ కు పోరు మళ్ళీ మనం లేసి బయట ఊడ్చి సల్లి ముగ్గేసి గిన్నెలు దోమి బట్టలు పిండి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఆ వాళ్ళ టిఫిన్ చేసి లంచ్ వాళ్లకు అన్నం ప్రిపేర్ చేసి మల్ల మధ్యాహ్నం వాళ్ళు తినడానికి స్నా
స్కూల్ కాడికి కూడా లంచ్ బాక్స్ కొంటపోవాలి టైం కి అందకపోతే
ఆ ఇవన్నీ మనం పండుకుంటే ఎవరు చేస్తారు ఒకవేళ జ్వరం ఒత్తే చెప్తన్నా జ్వరం వచ్చి పండుకుంటే ఇవన్నీ ఎవరు చేస్తారు
ఎవ్వరు చేయ్యరు మనది మనకే ఎప్పుడైనా ఒక రోజు పడుకొంటె కున్నా గానీ మన బోలు మనకే ఉంటాయి మన బ ట్టలు మనకే ఉంటాయి మళ్ళీ మనం జేస్ లేసి చేస్ కునేదానికి ఎవ్వరూ చేషోటోళ్ళు కూడా ఉండరు
ఎక్కడేషినయి అక్కడనే ఉంటాయి మనం లేవకపోతే పిల్లలు స్కూల్ బందు వాళ్ళ
వాళ్ళకింక సండే సండే ఆ ఏదన్నా పండగలకి హాలిడేస్ వత్తయి హాలిడే లేని పని శాలరీ లేని పని మన రోజూ చేసే పని
ఆ దింపు లేని పని సాలరీ లేని పని
పని ఇంట్లోనే ఉంటవు ఖాళీగానే ఉంటవు అని
ఆ ఏం చెప్తానో ఏం లేదు కదా ఇక ఇంటికాడ ఉంటే ఇదంతా ఇది ఇంట్ల పని మొత్తం అసలు దాని లెక్కలకే చేత్తలేరు గాని వాళ్ళు లేక కాకపోతే ఇక ఎన్ని పనులు వాళ్ళ ఆగిపోతాయన్నది తెల్వదు ఎవ్వరికి అసలు
ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడతా ఏదన్నా ట్రిప్ కు పోవాలన్నా అన్ని మనమే ప్రిపేర్ చేసుకోవాలి బట్టలు మనమే సరుదు కోవాలి
అన్ని మనమే చేసుకోవాలి ఇప్పుడు లేచిన లేస్ అప్పటి నుంచి ఇగో ఇప్పుడు కొంచెం టైం దొరికిందా మళ్ళా కూసేపు అయినంక మళ్ళా ఇప్పుడు ఇక లేసి మళ్ళా స్టార్ట్ చేస్తేనే ఉండాల మల్ల పని
పని స్టార్ట్ చేయాలి మళ్ళీ ఏం కూర వండాలి ఏం ప్రిపేర్ చేయ్యాలి అన్నమైన అన్నం వండితే పిల్లలు తింటరో తినరో వాళ్ళకి ఏం చెయ్యాలి హస్బెండ్ కి ఏం చేయాలి ఎందీ తింటరో ఎవరికి ఏది ఇష్టం అయితే అది ప్రిపేర్ చేసి పెట్టాలి డిన్నర్ టైమ్ కి
ఇంగ ఎక్కడ ఖాళీ ఉన్నట్టు మనం మనల్ని కా ఇప్పుడు ఏం చేస్తారంటారు కానీ
రోజువారి పని ఎంత చేసినా మళ్ళీ ఇంకో పని ఉంటనే ఉంటది
ఆ అవును
పిల్లలు ఒకటే వండితే మెచ్చరు
ఒకటి తింటారు ఒకటి తినరు వాళ్ళ అన్నది చెయ్యాలి అప్పుడు ఏది కావాలంటే అది చెయ్యాలె
ఊ వాళ్ళకు దినిపియ్యాలె వాళ్ళకి వాటర్ దాపియ్యాలె వాళ్ళ మూతి తుడవాలె
ఊ వాళ్ళు వచ్చినాక హోం వర్క్ కూడా మానమే చేపియ్యాలి ఊ ఇవిటి పాన్లన్నీ చేయాలి అటు హోమ్ వర్క్ చేయాలె మళ్ళీ వాళ్ళు పడుకునే దా క ఏదో ఒక పని ఉంటేనే ఉంటది
ఊ వారుకంటే వాళ్ళందరుకంటే పొద్దుగాల లేవాలె మళ్ళీ వాళ్ళందరికం టే లాస్ట్ వడుకోవాల్
అందరికంటే పొద్దున ఐదు గంటలకు లేత్తేనే వాళ్ళు స్కూలుకు పో తొందరగా స్కూలుకు పం పియ్యగలుగుతాను
ఊ ఒక్క రోజు చాత కాకపోతే ఎక్కడి పనులక్
ఊ ఎక్కడ పనులు అక్కడనే ఉం వాళ్ళు స్కూలుకు పోవాలన్నా మనం లేవాలే కస్ తంగా వీళ్ళు ఆఫీసుకి పోవాలన్నా మనమే లేవాలే ఖచ్చితంగా
ఊమ్ ఎంత యాస్ట్ వచ్చినా మానద్ ది మనమే చదురుకోని రోజూ చేసే పనులు రోజూ చేత్తనే ఉండాలి
గుమ్
ఊ
ఔను రోజు చేసే పనులు మనది ఇక్కడ సాగుతనే అక్కడ వాళ్ళదీ. వాళ్ళా వృత్తులు వాళ్ళ్ ఆ ఎవళ పని వాళ్ళు చేయగలుగుతరు.
అక్కడ టైం టు టైం ఉంటది.
ఊ అప్పుడు మనం లే మనం జె లేవకపోతే వాళ్ళక్ అసల్ అన్నం ఎవళు ఒండుతరు, కూర ఎవళు వండుతరు, వాళ్ళు ఏం టిఫిన్ చేత్తరు. ఏం తింటరు, ఎట్ల పోతరు ఆ
టిఫిన్ బాక్స్ ఉండదు, టిఫిన్ ఉండదు పిల్లలకీ పిల్లల్ తయారు చేయడం గాని, స్నానం పోయడం ఏవ్వుండవు. ఒక్క రోజు మనకు బాగలేదని పండుకుంటే ఆటోమేటిక్గింట్లా అందరు ఇంటికాడనే ఉంట్
హ్ము
టోళ్ళు లేక
ఊ
ఏందో ఈ ఇంట్లో పనులు ఎంత చేశినా ఒడవవు తీరవ్.
పనులంటనే గిట్ల ఇగ లెక్కలు ఉండయి ఇవి.
ఉండవు. ఈ నార్మల్ గా ఏమున్నయి తిన్నయ్ తోముకుంటం గదా గంతే గయి గూడా చెయ్యలేదా.
అని అంటరు ఆ బయటికి పోయి కష్టపడి చేసుకొచ్చింది ఒకటే చూతరు కానీ, ఇంట్లో ఉండి చేశిన పని ఎవ్వర్ చూడరు. చూడరు చూశినా గూడా చేశింది అనరు. చేశినా గూడా ఆ గది గూడా చేయదా అంటరు.
పని గూడా చేయరా గా గది గూడా చేయరా. ఇంటి కాడనే ఉంటాండే పొద్దున్ దాంకా అని మాట్లాడుతరు.